ద
హ
ఉ చెప్ నా ఏం చేస్తన్నారు అదే అసైన్మెంట్ లో బొమ్మలు గీస్తానా
ఆ పోతనట్ల దేశ సంచారి
ఉ ఏం చేశారు వంట
ై చేయలే తినాలి చికెన్
హమ్ హమ్
మీరు
మద ఏదో పప్పు పెట్టినారు వడియాలు పెట్టినరు ఉన్నా ఏదో అట్లుంది ఉప్పు లేదు కారం లేదు
ఏ
అట్లా చేస్తారు ఉప్పు లేకుండా కారం లేకుండా
ఉప్పు కారం చెప్పాల్సింది కదా
మేము చెప్పినాము మీటింగ్ మీటింగ్ పెడతానే ఉన్నారు వాళ్ళు ఇప్పుడు నుంచి చెప్తన్నాడు అంకుల్ది నెలా అయిపోయింది మీటింగ్ పెడతామ్మా మీకు నచ్చనివన్నీ చెప్పండి మేను ఇవ్వండి అనే ఎడా ఫేఫచ్చ లేదు ఇప్పుడు వరకు
అలాప్పుడు అవును మైట్ రూమ్ కీ పోచ్చు కదా ఎందుకు ఊరికే
మాకు మా ఇంట్లో కూడా ఒప్పుకున్నారు పొమ్మని
మరి ఆమ్ అంది
నేనే పోాల
చికెన్ తింటున్న ఆలోచించ ఎంత బెన్ఫిట్ హా తెలుసా మరి ఇంే ఉం కకనా రూమ్
అదే కదా
అంటే ఇంకా ఎప్పుడు బాగా అంటే కాదు కదా
చి నాకు అట్లా కాదు ఆహా ఆ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు కదా ఇంకా వాళ్ళ రూమ్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారున్నారు
ఎవరు రా స్వామి అంత సీన్ లేదు బ్రో
వాళ్ళు ఎవరినైనా పిలుసుకుంటారూ ఏమో అని నేను కూడా అడగలేదు అ పిల్లే ముందే చెప్పింది ఎప్పుడు నుంచో చెప్పినారు రమ్మని చెప్పి
ఆ పిల్ల ఎప్పటి నుంచో చెప్తుంది నువ్వే వస్తా అంటే సరలేదు నువ్వు వస్తా అనే ఏమంటా ఫస్ట్ మళ్ళీ తర్వాత సనుంగా
అమ్మో ఇంట్లో మళ్ళీ అప్పుడు మా అమ్మమ్మ ఒప్పుకునింది కాబట్టి ఓకే
ప్పుకోదా మీ ఇంట్లోళ్ళు ఒ ప్పుకోలన్ టనవ
లేదు అప్పుడు ఒప్పుకునే వాళ్ళు కాదు ఇప్పు ఏముం దీ ఫోర్త్ ఇయరే కదా టూ మంత్స్ ఎ గదా ఎందుకు పిజి లే అనేసాని
అదే కదా నీకు అర్థం కావట్లే ఎంత ఎంత లాస్ ఇప్పడన్ నువ్వు పుడ్టు అంటే మాములుగా నువ్వు ఉన్ న్నా లేకపోయినా డబ్బులు కట్టాల్సి అదే కదా అంటే పై ఇడ ఉన్నావ్ అనుకో ఇష్
నాకు కూడా పోవాలని ఉంది ఇప్పుడైతే ముందు ఇంట్రెస్ట్ లేది ఇప్పుడుంది కానీ నాకు ఆ పిల్ల వాళ్ళ రూమ్ మేట్స్ గురించి చెప్తా అంటేనే నాకు వాళ్ళ
బా ఒకటి చెప్తాగు వాళ్ళ రూమ్స్ పట్టించుకోద్దు వాళ్ళ రూమ్ మెట్స్ ని ఇప్పుడు వాళ్ళ రూమ్ ఇప్పుడు నిజం చె ంటవ పట్టిుకోద్ద అసలు అవ్వ పని ఆ పాపకి చేస్తది నాకు చేస్తది అంతే మరి ఇంకేమి నిజం చెప్పాలంటే నాకు మెయిన్ ఏందంటే నిన్ను ఎందుకు రమ్మం అంటే ఇంత పోటీ చేసి మెయిన్ ముందేప్దా మనుకున్నా మళ్ళీంక నువ్ ఏదో మీ ఇంట్లో వాళ్ళు ఒ చెవాలంటర్ గా మీ ఇంట్లో ల్లో
ఉమ్ అంతేలే ఇప్పుడు ఒప్పుకున్నారు ఇప్పుడుంతా ఏమి లే మొన్న మొన్నే మా డాడీ ఫోన్ చేస్తే చెప్పినారు ఆడుండి తినేది ఏమి లేదు రూమ్ లో పెరుగన్న చేసుకుంటావు తింటావు అనే
అలా నేన్ ఎందుకంట అంత ఫోర్స్ చేయడం అబ ఒక్క టాంది వాళ్ళు ఇంకా వాళ్ళంతా వాళ్ళంతా వేరే వాళ్ళ వేరే లే రూట్లు ఇస్తామి వాళ్ళు వాళ్ళ హ్యాబిట్స్ అంత వేరే ఉన్నాయి
నాకు అందుకే వాళ్లు రూమ్మేట్స్ ని చూస్తేనే నచ్చదు
నేను అందుకే నేను కూడా మాట్లాను అంటే ఈ పాప మాట్లాడదు కాబట్టి ఇంకా నన్న నన్ను కూడా వద్దంటది నేనేం లేకపోతే నాకేం గొడవ వాళ్లు వాళ్ళ మాములే ఇంక ఫ్రెండ్స్ అన్నాక కొడుకుంటారు మల్లె గారు మళ్ళీం అ వ వో మా పడుకున్నాం మనం మకె ! ! ! ! ! ! ! నేను మాట్లాడుకున్న
కు క్లాస్ లో చెప్తా అంటరు కదా అప్పుడప్పుడు వాళ్ళ చేస్తారు ఇట్లా చేస్తారు మొన్న ఏదో అసైన్మెంట్ గురించి ఏదో గొడవ అవ వంతా వింతేనే ఇంకి అంటున్నారేమి అనిపిస్తుంది
అదంతా బాన్లేదు మనికి అదంతా బాాలు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇద్దరు ఒకే ఊరళ్ళు కదా ఇంకా ఉంటది చిన్నప్పటి నుంచి పైగా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే అంతే కదా ఇంకా ఇప్పుడు ఎవరైనా బ్లెయిమ్ చేయాల్సింది ఎవరిని అమ్మాయికు సరే బబా అమా తెలీయదు కాని మెయిన్ థింగ్ అంటే నాతోన్నట్టు అవతుల నిజంగా
అట్లేం అపిల మంచిదే అట్లే ఏం చేయదు ఏమంటే ఆ పిల్లకి ఒక హ్యాబిట్ ఉంది మొఖం మీదే మాట్లాడు ంది ఏది ఉన్నా సరి కొట్టినట్టు మాట్లాడిస్తుంది దానికి చెడ్డ అయిపోతుంది అంతే అందరి దగ్గర ఈరోజు రు మా క్లాస్ అమ్మాయి వచ్చి మాట్లాడింది ముందర కూర్చొనింది ఎప్పుడు నన్ను పిలుస్తాను అత బాగా మాట్లాడ డి ంది ఆ పిల్ల నుండు కొని ఆక అ నా పేరు పెట్టి పిలిచిన వెంటనే ఇప్పు లేవమనింది అంటే మీ ఫ్రెండ్స్ లేరు కాబట్టి అవసరమైన నాతో మాట్లాడుతున్నాం అంటే అప్పులు మొహం ఎట్లా పెట్టి ముందర ది వేసింది అదట్టుమే మొహం మీద అడిగే నవవు అనే స్నే ఫీల్ వు ంది కదా అంటే మేము ఎవ్వర లేనప్పుడు రంలా కాని పావని కానీ ఆలఊరు లేనప్పుడు ల తనే ఉంటా నేను ఈ పిల్ల అంతే మేము ఇద్దరం లేనా ప్రాబ్లం నే ఉంటుంది అప్పుడు అలా అనడం తప్పు కదా అనేసి అన్న నేను అట్లా కొట్టినట్టు మాట్లాడేస్తుంది అనమాట ఒక్కొక్కసారి కొంతమంది ముందర మాట్లాడేు చెట్లా కొంత మంది ఫీల్ యితే ారు కదా
ఫీల్ అంటే ఇంకా ఆబాకు నచ్చిందిచ్చి అంటే అనిపించిందే కదా చెప్పింది అది ఫస్ట్ టైం ఫీల్ అవ్వచ్చు ఏదో ఒక టై లో మంచిది అనిపిస్తుందిండి
అట్లా మాట్లాడేస్తుంది నాకు అట్లా మాట్లాడానంటే ఎట్లా ఉంటుంది వాళ్ళు ఏమనుకుంటారని వాళ్ళకని ఎక్కువ న ఏం ఫీల్ అయిపోతా మళ్ళ
బబ ఎ పరిచ్చ తాత సుే అ ఇ ఎప్పుడు వస్తావు మరి అయితే
ఎప్పుడు అంటే రూమ్ కా
హలో ఎ ఉమ్ ఏం మానస
ఆ పిల్లని అడుగుతా
ఆ పిల్లని ఏం అడుగుతావ్ నువ్ చెప్పు నువ్ ఓకే అంటే ఆ
మొన్న ఎవరితోనో చెప్తాండ వస్తారంట ఇద్దరు అనేసి
ఓకే వాళ్ళం ఊరికే ఒక రోజు రెండు రోజులు ఉండాలి కదా
మళ్ళ నేనేం అడగలా
నువ్వేదో మీ వాళ్ళు ఒప్పుకోలంటే ఆ కామ్ అయిపోయినా బ
అప్పుడు ఒప్పుకోలేదు ఇప్పుడు ఏముంది ఇంక టూ మంత్సే కదా నా ఎంతున్నా గాని మనం ఆ ఎక్కువ అంటే టూ మంత్స్ ఆ ఇంకా అందుకని ఉమ్ చెప్పినారంటనా హలో
చూసేకి పోయింది
ఏంది సౌండ్లు వస్తున్నాయి గాలా
చెప్పుకో ఆ చెప్పు చెప్పు
గాలా నా హలో
ఓయబ్బ హలో
హలో
హలో
హలో గాలి సౌండ్ వస్తోందా
నాకి వినిపిస్తాంది స్వామి నీకే
నాకు వినిపిలా నువ్వు గాలే సౌండ్ వస్తాంది నాకు
ఈడ గాల్లో పోతాను ఇప్పుడు
ఉమ్ ఇప్పుడు వస్తాంది
ఇప్పుడు ఒచ్చంది
యాడికో నర్సుకోని పోతాన్నటున్నా మళ్ళీ స్టార్ట్ అయింది
అబ్బా ఇప్పుడు
ఇప్పుడు ఓకే ఒక చోట కూర్చో
కూర్చొనే మాట్లాడేది ఉహూ ఎన్ని రోజులు వర్క్శాప్
మాకా త్రీ డేస్ ఏ
మనాడేనా మధ్యానం అండి
ఏదో ఒక రీజన్ ఉండాలి కదా సాటర్డే కాలేజ్ పెట్ కోడానికి
ఆ అందుకు పెట్టినరా ఇత్ ఇకారద మంచి ఇంగ్ అత దాట్ గుచ్చ పా పాపంగ్ అ ప దాట్ గుచ్చ బారా అవతల అత ఇచ్చ బార గేట్ మళ్ళ అ హలో
ఆ చెప్నా
త ఎత్తలేదు చా
హ్మ్ ఎందినా
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది హలో
హలో చెప్పు హలో
ఆ ఓకే నా వినిపిస్తుందా
ఆ ఓకే ఇంకెమి
ఫస్ట్ వస్తున్నారంట కదా నువ్వు బా వినిపిస్తుంది వినిపిస్తుంది
హ్మ్ నువ్వు మాట్లాడని దానికి ఎందుకు ఫీల్ అవుతారు సారు
ఇప్పుడు బంద్ మీదంటూనే పోతన్న అయిపోయింది రూమ్ కి
హ్మ్
ఇంగేమ్ మౌనిక
చెప్పాలా
ఎ బా
నేను ఎక్కల్ వస్ తన నేను బాగా తలుచుకుంటాందా పిల్ల హ్మ్ తిట్టుకుంటాందా
తెలవదు బాబు నన్ని ఎందుకు తిట్టుకుంటాది ఏం ఉంది తిట్టడానికి ఏం ఉంది చెప్పు ఏం టాస్క్ పడతదా డబ్బుల్ ఫస్ట్
తెలిదు మాకైతే వచ్చినాయి కదా ఫస్ట్ లో నాకు నమ్మకం ఉంది
ఏం వస్తాయో
చుద్దాం ఎందుకు ఎందుకు అంత మాట అనేస్ నావ్
అంటే ఏమో పడితే తెలుస్తది కదా అందుకే సమయం మీకంటే పడింది నేను జాడా
అంటే ఇప్పుడే కదా మీరు స్టార్ట్ చేసింది ఇప్పుడు వాళ్ళే చెప్పినారు కదా అబ్బాయిలు కూడా ఓ కే అని
అదే బంగ అడ్వాంటేజ్ ఇది ఎప్పురు ఉన్నసరే అంత మీదే కదా మహా అంటే ఒక ఒక రెండు మూడు టాసులు పడతాయా తర్వాత అదే అది బెటరే లే అ మనం డబ్బులు వస్తాయి కొంచం ఇన్కం వస్తుంది అదే కదా ఇప్పుడు నాకు నా అవసరం లేద అండి ఇంకా
ఉ కాబట్టి ఏదో ఒకటి ఒక వెయ్యి రూ తలనా
ఆ దీనివల్ల ఆరు వేలు
అప్పుడు నీకేమేమి రావాలి తెలుసా థర్టీ కాల్స్ రిసీవ్ చేసుకొని ట్వంటీ కాల్స్ నువ్వు చెయాల
పర్ సేంట్ పోయె తట్టికాల్స్ అంట్
నాకు ఫిఫ్టీన్ కంప్లీట్ అయినా ఇంకా ఫైవ్ ఉన్నాయి ఆ పిల్ల ఖాళీ అయితే చేద్దామని వెయిట్ చేస్తా ఉన్నాం
ఒక పర్ పర్సన్ టు క ప్రింటెన్స్ చేయిరా
పర్ పర్సన్ కి ఫైవ్ ఫోర్ టైమ్స్ అంతే కానీ పోయింది చాలా సార్లు ఎక్కడ వెం షన్ జయలగద వాళ్ళు
ఎవరు లేద్ ఏమో నాకు తెలీదు నేను ఉన్న చెప్పింది
కానీ వీడియోలు నేను చూస్తున్నాను అట్లు వాళ్ళే ఏం చెప్లా చెప్పలేదు క్లియర్గా ఇందాకే విన్నా
అంటే ఇప్పుడు నీ తెలిసి నేవవు ఇప్పు ఆకి ఎన్నిసార్లు చేసినావు అంటే ఎక్కు సార్లు చేసిన
అయిపోయింది ఫైవ్ టైమ్స్ అయింది పా ఆహా పా నీకు ఎక్కువ సార్లు అయిపోయింది అయిపొంది ఎయిట్ టైమ్స్ ఏమ అయిపోయింది మేము చూసుకోలేదు టూ టైమ్స్ త్రీ టైమ్స్ కట్ అయిపోయింది తీసుస్తనే
అదే అవును అవును
ఆ వేస్ట్ నిరంలా గుడు కాల్స్ చాలా వేస్ట్ అయినాయి నా వల్ల సరే నాకు కట్ చేసి చెయ్ మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోతుంది
మళ్ళీ జెయలా
ఆ చెయ్
ఉమ్